హలో హాయ్ అండి
హాయ్
ఏం చే స్తున్నానండి
ఏం లేదు అండి కాలి అ ఉన్నా మీరు ఏం చేస్తున్నారు
నేను ఏం లేదు కోచ్ అనేటివి చూస్తున్న
అవునా
ఉమ్ ఇంకా మీరు
నేను ఖాళీగానే కూర్చొని ఉన్నా
అవునా తిన్నారా
ఆహా లేదండి ఇంకా తిన్లే మీరు తిన్నారా
ఆ ఇప్పుడే తిని వచ్చాను
ఆ ఏం కూరా చేసారయ్యా
ఈరోజు అది వంకాయ ఇంకా మామిడికాయ పప్పు ఆలు గడ్డ ఫ్రై
ఆ మీకు మామిడికాయా పప్పు అంటే ఇష్టమా అండి
ఆ చాలా ఇష్టం మీరు తింటారా
హా నేను కూడా తింటా
అవునా మీకేం కర్రి ఇష్టం
ఇష్టం
అవునా ఫ్రై యా లేకపోతే ఓకే ఇంకా మీ ఇంట్లో అందరు ఏం చేస్తున్నారు
మా ఇంట్లో ఆ అందరు టీవీ చూస్తున్నారు
ఉమ్ ఇంకా మీకు స్టిచింగ్ వచ్చా టైలరింగ్
డి
ఉహూ మీరు మరి ఏక్కడ మీ ఇంట్లో కుడతారా ఎవరైనా
స
మీరు రెడిమెండ్స్ డ్రెస్ కొంటారా లేకపోతే కు
లేదండి ఎక్కువ రెడీమేడ్ డ్రెస్సులు లేవ ఓయ్ చి
అవునా పాకిస్తానీ సూట్స్ ఆ
అండి
ఉహుమ్
అ
ఇంకా మరి పండుగ షాప్ ప అయిపోయింద
లేదు అండి ఇంకా చెయాలదు షాపింగ్
అవునా కొంచం మీ వెను కాల సౌండ్స్ బాగా వస్తున్నాయి
అవునాండి పక్క ప కకి చల్దిన
ఇంకా మరి ఏం చేస్తున్నారు అందరు అంత సౌండ్ వస్తుంది ఏమన్నా ఉందా
ఆ ఏం లేదు అండి చిన్నపిల్లలు ఉనారు అయితే ఆడుకుంటున్నారు అ
ఉమ్
మీకు ఏం పండుగలవా
ఉమ్ నాకు
పండుగలు ఇష్టం మీకు
నాకు రంజాన్ పడుగ బాగా ఇష్టం
అవునా రంజాన్ పండుగకి ఏం చేస్తారు
రంజాన్ పండుగకి ఒక పొద్దులు ఉంటాము ఇంకా ఇస్తారు పాట ర్టీస్ ఉంటాయి పాండా ఇ రోజు అందరుూ మంచిగా కలిసి మా అన్నయ వాళ్ళు మేము కలిసి బయటికి వెళ్తాం ఊర్లలో ఉన్న వాళ్ళు వ స్తరు పండుగకి రంజాన్ పండుగ పెద్దగా ఆని ఉమ్ మా అన్నయ మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు వాళ్ళు బయట ఉంటారుయితే
హ్ వాళ్ళతో మంచిగా కలిసి టైమ్ స్పెండ్ చేస్తాం. వన్ డే ఒక రోజు మొత్తం. మా కజిన్స్ వాళ్ళు వస్తారు ఇట్లా ఇంకా మీకు ఏ పండుగ గాని ఇష్టం
నాకు మొహరం అండి చాలా ఇష్టము అండి పీరిల పండుగ మొహరం ఇట్లా నైన్ డేస్ చేస్తారండి.
అవునా ఏం చేస్తారు తొమ్మిది రోజులు
అంటే ఇట్లా ఐదు రోజులు అయినా అంటే మొహరం స్టార్ట్ అయిన ఐదు రోజుల తర్వాత పీరిలా సవా లని రెడీ చేస్తారు. వాటిని మం శుభ్రంగా చేసి వాటికి కొత్త దుస్తులు ధరించి మంచిగా పూవ్వులా తోటి తోటి మంచిగా అలంకరి స్తరూ
ఓకే
మల్లి ఏడవ రోజు ఊరంతా తిప్పి తిస్తరు
ఓకే
తొమ్మిదవా రోజు కూడా తే మంచిగా పిరీలు ఇంటి ఇంటికి తిరిగి అందరికి ఆశీర్వాదాలు ఇస్తూ వాడికి ఏమైనా కోరికలు ఉంటే అడిగి మరి తీపిస్తారు. ఇట్లా అందరితో మంచిగా ఉంటారు తొమ్మిదవ రోజు మళ్ళీ ఇట్లా నీళ్ళల్లో వేసేస్తారు. ఇట్లా పీరి పిరి పీరి లనీ అ
దాని తర్వాత
దాని త ర్వత ఆ తొమ్మిది రోజులు నిస్ ముట్ ట్టం ముట్టరు
ఆహా మరీ ఏం తింటారు. తొమ్మిది రోజులు
కూరగాయలు తినాలి అంటే నీస్ కాకుండా. కూరగాయలు ఏమైనా తినొచ్చు.
అవునా.
తొమ్మిది రోజులు అయిన తర్వాత మళ్ళా మూడ్ డూ రోజులు అది చేస్తారు. దాని ఆ రోజు జు. మంచిగా మేకని కోసీ ఇంతా అన్నం వండీ. మంచిగా అందరికి భోజనం పెట్టి. ఇగా ఆ తరువాత రోజు నుంచి నీస మాంసం తినవచ్చు ఇగ. అ
ఓకే మరి మీరు ఎళ్తరా ఫీవీల్ కాడికి.
అవునండి ఎళ్తం మేము.
అది ఆడతరు కదా, అది మీరు ఆడుతరా.
లేదండి మేము ఆడం.
అచ్చ. ఇంకా మరీ పని అయిపోయిందా.
అయిపోయింది.
ఏం వుండారు స్ప్
మేమియాల చేపల కూర అండి. ఆయా
చాపల కూర అవునా మీ ఇంటికాడా వస్తాయా. అమ్మడానికి, లేకపోతే మార్కెట్ కెళ్ళీ.
అదే ఇంటి దగ్గర కూడా వస్తయ్ మార్ కెట్కీ వెళ్ళి కూడా తెచ్చుకోవచ్చు అండి.
అవునా మరి ఈ రోజూ ఎట్లా తీసుకొచ్చారు ఇంటి దగ్గరకి వచ్చాయా, లేకపోతే మార్కెట్ లోనా.
మార్కెట్ కెళ్ళే తీసుకొచ్చా.
ఓకే. ఇంకా మరీ షాపింగ్ ఎప్పుడు చేసున్ర్రు పండుగ వస్తుంది కదా.
ఆ ఇంకా ఉందీ కదా. పది రోజులు మాకు తరువాత
అవునా ఇంకా మ దేమీ
ఉ
పొద్దులు ఎన్నయినయి.
ఒక పొద్దు నాయి అన్నీ అయినయండి.
ఓకే నైస్. ఇంకా మరి
క్రీడలాంటే ఇష్టమా అండి. అంటే ఆటలు, పాటలు ఎలాంటి క్రీడలుంటే ఇష్టం. మీకు
నాకు ఆటలు పాటలు అన్నిీ ఇష్ టం
ఉహ్
ఉహ్ అన్నీ నాక్ ఖో అయితే అందరుూ కలిసి ఖో ఆడతారు కదా ఖోఖో, కబడ్డీ.
అవునండి
అవి అలాంటి ఇష్టం బాగా
అవునా
ఉహ్మ్ ఇంకా మీకు పాటలు ఇష్టామా లేకపోతే
ఉహ్
నార్త్లీ ఇష్టమ్మా మీకేమి ఇష్టం పాటలు ఇష్టమా
అవునండి పాటలు ఇస్తామండి నాకు
ఇంకా మీకు లైఫ్ లో ఏమైనా డ్రీమ్ ఉందా. ముందు ఏమైన్నా చేయాలని
అంటే సెల్ఫ్ ఇండిపెండెంట్ గా ఉండాలనే నా కోరిక అండే అంటే ఒకరి మీద ఆధారపడకుండా. మన సొంతంగా మన కళ్ల మీద నిల్ నీలాబడి
ఇమనవ్ ఉహ్మ్
అట్లా మనం కూడా పని చేసుకుంటా ఉండాలని ఒకరి మీద ఆధారపడకుండా
అవును అదేతే నిజం
ఆ అద్ నా అదే నా కోరికా
అవును నిజం అలానే ఉండాలి నాక్ కోరికలు నేను లైఫ్ లో బ్యూటీషియన్ ఆర్టిస్ట్ కావాలి అని బాగా ఉంది నాకు.
అవునా అండి
అ ఇప్పుడు నేను ఫ్యామిలీ సపోర్ట్ తో నేను ను ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంటున్నా
అ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్నారా అండి మరి
ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది మా అత్తమ్మ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తాంది
ఆ ఏ
ఒకే ఇంకా నాకు బాగా ఇష్టం మైదాగ పెట్టడం అందరికి ఇంకా బ్యూటీషియన్ నేర్చుకోవాలని ఉండి కానీ ఇక్కడ బ్యూటీషియన్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి నేర్పయడానికి కే స్కీమ్ వచ్చింది అది కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ అవుతుది
అవునా
వస్తే వెళ్దా ఎట్లైనా వెళ్ళాలని కోరుకుంటున్నా అందరితో పర్మిషన్ తీసుకున్నా
ఓకే అండి
అదే మ ఇంకా మీకు బ్యూటీషియన్ ఇష్టామా
నాకు బ్యూటీషియన్ గురించి ఎంతగా తెలియదండి
అవునా సరే మరి